అక్క నథింగ్ అ బ కాదు మీరేం చేస్తున్నారు అ
కాలినే రా సండేగా ఈరోజు
ఉ
ఇంకేంటి తిన్నారా
ఇంకా లేద అక్క చేయాలి
ఆ హెల్ తిన్నారా ఫాస్టింగ్ ఉంటున్నా
ఆహా
ఉమ్ ఏంటి వాయిస్ డల్గా వస్తుంది
అదేం లేదక్క
కొత్త కాల్అనా
ఉమ్ హు
ఏం లేదు ఫ్రీగానే మాట్లాడు
మ్ హు ఆహా లేనక్క ఏన్నో రూమ్ షిఫ్ట్ అవ్వండి అం టున్నారు
అంత మొత్తం ఈ హాస్టల్ మొ మొత్తం అదే జరుగుతుందా ఇప్పుడు
హుమ్ అడి ఎన్నో మారమంటున్నారు ఏం అర్ధంగావట్లే
అడగండి
అడిగామక్క
అంటే మీరే మారాలా
అ
ఎందుకు వేరే వాళ్ళు కొ త్తగా జాయిన్ అయిన వాళ్ళను ఏయమనండి మీ రూ
అట్లా వేస్తే వాళ్ళు సి ఇఎంఏ వాళ్ళక్క వాళ్ళకి ఫోన్స్ అలో ఉండవుం ట
ఓ
కాని మా దగ్గర ఫోన్స్ ఉంటాయి వాళ్ళకి వన్ అవర్ మాత్రమే ఇస్తారంట
ఎందుకు అలా వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ
కొత్తగా వచ్చారు అంటే ఆ గ్రూప్ కి అసలు ఫోన్స్ అలో ఉండవుంట అసలు
ఓకే
వాళ్ళకి ఈ రోజుకి వన్ అవర్ మాత్రమే ఇస్తారంట
మ్ అలా అయితే ఓన్లీ మీ మీ గ్రూప్ వాళ్ళనన్న సపరేట్ వాళ్ళ గ్రూప్ వాళ్ళనన్న సపరేట్ ఏస్తున్నారా
ఒక సైడ్ అంతా ఫామ్స్ ఇవ్వాలండి శసి ఇంగొ సయిడు వీలనే ఇస్తారంట
ఓకే
ఇంక ఇప్పటికీ కింద మేము ఉండాల్సిన చోట బాయ్స్ ఉన్నారు అక్క వాళ్ళని షిఫ్ట్ చేసి. ఆ రూమ్స్ రెడి అయాయ్ కొంత వరకు అడ్జస్ట్ అవంటున్నారు
ఓకే
టూ ఫ్లోర్స్ లో ఉన్న అమ్మాయిలందరిని త్రీ రూమ్స్ లో అడ్జస్ట్వ్వమంటున్నారు
వామ్మో అడగండి ఒకసారి అందరు కలిసి అవ్వదు అలా అని కొన్ని డేస్ అంటే కొన్ని డేస్ అంటే సరే ఇంకా కంటిన్యూ అవ్వాలంటే క కుదరదుగా ఇంకా సిక్స్ టెన్ డేస్ ఏ.
రూమ్ హ్మ్మ్ రూమ్ కు ఒక టెన్ మెంబర్స్ వేస్
టెన్ డేస్ అంటే అడ్జస్ట్ అవ్వచ్చు అనుకుంటాగా తర్వాత అడగండి టెన్ డేస్ తర్వాత
అది అడిగుంటే చెప్పారు ఒక టెన్ డేస్ తర్వాత ఈ లోపల రెడీ అయిపోతుది తో మమ్మల్ని అడగనక్కర్లేదు మీర్ మీరే మీకు నచ్చినట్టు రూము లగేజ్ తీసుకొని మీరే మారిపోండి రూము
ఓకే
ప్పారు ఇప్పుడైనా త్రీ రూమ్స్ టెన్ మెంబర్స్ అన్ రూమ్ కి వేసుకున్న కూడాడు ఇంకా సరిపోదు కదక్క. త్రీ రూమ్స్ ఏ అందరు అడ్జస్ట్ అయినారు మాకు ఒక టూ రూమ్స్ వాళ్ళ మిగిలిపోయి ఉన్నాం అదే ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కావట్లేదు.
అంటే ఆల్రడియా మీ ఫ్రెండ్స్ ఉంటారుగా అక్కడికి వెళ్ళండి ఇంకా
షిఫ్ట్ మా క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది అక్క సరిపో పోయారు ఉండేది ఇంకా రెండు రూమ్ టూ రూమ్స్
రూమ్ లో ఉండండి
అదే కుదరట్లేదు అక్క రూమ్స్ అంటే రెహనా వాళ్ళు ఉండే రూము ఇంకొక రూమ్ మా వాళ్ళని మాత్రం వాళ్ళు మరేదేం లేదు వాళ్ళకు ఉన్నాల్సిన చోట వాళ్ళ రూమ్ లో ఎవరు జూ జూనియర్స్ ఉన్నారంట రెహనా వాళ్ళు రూంలో
ఆ జూనియర్స్ ఉన్నారు వాళ్ళు
ఇంకొక రూమ్ లో వాళ్ళు షిఫ్ట్ అయి ఉన్నారు జూనియర్స్ ఎవరు ఇంకా కొంతమంది వెళ్లారంట ఇంక మిగిలింది టూ కాళీ రూమ్స్ దాంట్లోనే సరిపోయారు ఒక దాంట్లో మా సీనియర్స్ అంతా ఉ
ప్లేరూమ్స్ కాలేజ్ రూమ్ లా మళ్ళ పంపియాల్సింది ఇగ
అదే మిగిలిన రెండు ఖాళీ రూమ్స్నే సరిపోయారు అక్క ఫామిడి వాళ్ళు ఒక రూమ్స్ తీసుకున్నారు వాళ్ళు ఉన్న వాళ్ళ ఇంకొక రూమ్ లో మా సీనియర్స్ వెళ్ళిపోయారు
ఓకే
సరిపోయింది మొత్తం ఫోర్ రూమ్స్ లో అడ్జస్ట్ అవ్వమంటున్నారు
ఎన్ని రూమ్స్ వాళ్ళాని
ఆ పైన ఒక సిక్స్ రూమ్స్ ఉన్నాయి కింద ఎయిట్ రూమ్స్ ఉన్నాయి
ఓకే
ఫోర్టీన్ రూమ్స్ వాళ్ళను హ్మ్ ఒక్కొక్క రూమ్ లో సిక్స్ మెంబెర్స్ ఉన్నారు ఫోర్ మెంబెర్స్ ఉన్నారు
ఆ అవ్వదు అని చెప్పండి మాక్సిమం ఎయిట్ మెంబెర్స్ అలా ఉందండి రూమ్ కి ఎయిట్ తీసుకున్నా ఎయిట్ ఫోర్జ ఫోర్ రూమ్స్ ఆ ఉన్నది హలో అద ఐదు గేట్ ఏమర్ చుంటామనండి మిగతా వాళ్ళని అడ్జస్ట్ చేయమండి వాళ్ళనే మరి టెన్ మెంబర్స్ అంటే కష్టం అయిపోద్ధిగా
ఇది వాళ్ళు టెన్ మెంబెర్స్ అన్నారు కానీ రూమ్స్ లో ఎయిట్ కార్ట్స్ సరిపోయాయి
చెప్పండి ఎయిట్ కార్ట్స్ సరిపోయాయి మేము ఎయిట్ మెంబర్స్ ఉంటాం మిగతా వాళ్ళను మీరే అడ్జస్ట్ చేయండి ఆ టెన్ డేస్ కంఫర్ట్ ఉండాలి కదా మా కూడా అని చెప్పండి
హ్మ్ అదే ఎవరి పాటికి వాళ్ళు ఎళ్ళుండారు ఇంక వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళని అడగాలి ఎక్కడ ఉండాలా
హ్మ్ వీళ్ళు సీఎంఏ వాళ్ళు వచ్చారా మీ సైడ్ ఇంకా రాలేదా సీఎంఏ వాళ్ళు వస్తా అన్నారు కదా వాళ్ళు వచ్చారా అంటు
వాళ్ళు ఇంకొక వన్ వీక్ వస్తారంటక్క
వన్ వీక్ వచ్చి తర్వాత మళ్ళీ ఇంకా టెన్ డేస్
అంటే వాళ్ళు వచ్చే లోపల మొత్తం పెయింట్ అంతా కొట్టేస్తారంట హాస్టల్ మొత్తం
హాస్టల్ మొత్తము కొడితే మళ్ళి వాళ్ళు ఎక్కడుంటారు ఏ రూమ్లో ఉంటారు మరి మీరు మీరు అక్కడికి వెళ్ళడానికి ఉండదా ఇంకా మీ ఇక్కడేనా ఇంకా సిక్స్ మంత్స్ అయితే ముందుగా అడగాలి ఎయిట్ మెంబర్స్ సరిపోతాం టెన్ మెంబర్స్ వద్దు అని
అంటే అది అటు సైడ్ ఇప్పుడు బాయ్స్ ఉన్న రూమ్ లోకి మమ్మల్ని పంపిస్తారంట సీఎంఏ వాళ్ళు వస్తే వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోతారు ఆ ఆ రూమ్స్కు కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే దానికి కూడా పెయింట్ కొట్టి
సరిద చాలా ఎంతైనా ముందే మాట్లాడండి మళ్ళీ వన్స్ మీరు జాయిన్ అయిపోయిన తరువాత పది మందిని అయి రూమ్ లో వేసిన తర్వాత మళ్ళీ మారమంటే సార్ వాళ్ళు కూడా ఒప్పుకోరు
అదే అక్క మాట్లాడుతా ఉంటే వాళ్ళు ఒక టెన్ డేస్ అడ్జస్ట్ అవ్వండి అంటున్నారు ఇంక టెన్ డేస్ తర్వాత సెమ్ము కి కొంతమంది సెమ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు మా
ఆ
ఇంకా మేము సమ్మర్ కి వెళ్తాం కాబట్టి ఇంకా అద అంటారేమో ఒకేసారి హాలిడేస్ తర్వాత వచ్చి షిఫ్ట్ అవ్వండి అంటారు టెన్ డేస్ అన్నారు కనీసం వన్ మంత్ అన్నా ఉంచుతారు
తారేమో కానీ ఫస్టే చూసి పెట్టుకోండి ఎయిట్ మెంబర్స్ కి ఇలా మాట్లాడండి మీరొక్కరే వెళ్తే వాళ్ళేం వినరు అలా అందరు వెళ్ళి అడగండి ఒకసారి
ఇంతకు ముందుర అందరం వెళ్ళాము అక్క ఫస్ట్ ఉన్న కాడికి అందరు ఉండండి మిగిలితే ఒకవేళ ఇంకా మిగిలితే అప్పుడు మేము వచ్చి చూస్తాం
ఓకే
లగేజ్ అయి తీసుకెళ్ళలేమన్నా కూడా ఎవరినన్నా పెట్టి పంపిస్తాము అన్నారు
వాళ్ళ అవసరంగా ఇప్పుడు
ఇద్దరు మనుషులు పెట్టినారంట సరిపోపో
అ చేంజ్ అవుతున్నారా మరి అందరూ ఇప్పుడు వెళ్ళి రూమ్ చూసుకోవాలా మీరు
ఖాళీ లేవక్క మాకు లేవు చూసుకోవడానికి వా ఇ బుక్ అయిపోయాయి మొత్తం రూమ్ కి ఎయిట్ మెంబెర్స్ సరిపోయారు అదే ఇంక వార్డెన్ వచ్చి అడిగితే ఆ వార్డెన్ అడగాలి మేము ఇంకా ఏడుండాలో అని
వెళ్తా మరి ఎక్కడ రూమ్స్ లేకపోతే
ఆ మేము మా రూమ్ లో మేమిద్దరం ఉన్నాము
అ
పక్క రూమ్ లో ఇద్దరముండ మా నలగరికి లేదు ఇంకా అందరం ఒకే రూమ్ నలగరం ఒకే రూమ్ లో ఉంటాము అన్ని అడగాలి
ఆ మేబి వాళ్ళు అడ్జస్ట్ చేస్తారేమో మిగతా ఎయిట్ మెంబర్స్ ఉన్న రూమ్ ల కీ పొమ్మంటారు అలా అయితే మంచి గా అలవాటు అయి ఉంటారు కదా మళ్లీ కొత్తగా వెళ్లి అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాలంటే అవలేమ్ తెలిసిన వాళ్ళు ఉంటార మీ ఇద్దరు కాకుండ పోనీ తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరా ఇంక
అంటే మా క్లాస్ వాళ్ళంత అయితె పర్లేదు అక్క అడ్జస్ట్ అవుతాము
అదే చూడాలి ఆ వార్డెన్ మేము ఏమన్నా దానికి ఆపోజిట్ మాట్లాడతది గదె ఆమె వస్తే అడుగుదామని ఇంకా రూమ్ లోనె ఉన్నాము ఇంకా ఏమ్ సర్దుకోలా
మంచి రూమె చూసుకోండి ఇంక ఇలా వన్ ఒక మెంబర్ ఒక మెంబర్ని పంపిస్తా అంటె ఒప్పు
అ
మాకు కావాల్సిందేనండి అమౌంట్ కడుతున్నారుగా ఎందుకు అంత ఫ్రీగా ఉండకుండ
అ అదే చేయాలి మళ్ళీ మొన్న వచ్చే అది సబ్ జూనియర్స్ వాళ్ళని మాత్రం కంఫర్ట్ గా వాళ్ళ ప్లేస్ మార్చల
వాళ్ళని మా ర్చరు ఎందుకంటె కొత్త వాళ్ళు కదా
హు వాళ్ళని కావాలంటె రూమ్స్ లో వాళ్ళని ఒక్క ఇద్దరినీ ఒక్కొక్క రూమ్ లో ఆడ్ చేసి ఓ రెండు రూములు ఖాళీ చేసి మేము ఉంటాంము అంటే ఉన్న రూమ్ కి అవి సరిపోయినాయి మళ్ళీ ఎక్కువ ఉ
అబ్బా మేము
వాళ్ళ పై నలుగురే అక్క మమ్మల్ని పది మందిని దూరమంటున్నాది వాళ్ళది కొంచెం చిన్నవి
ఏంత చిన్నవైనా కూడా సిక్స్ మెంబర్స్ సరిపోతారు ఆ సిక్స్ మెంబర్స్ అయితే కరెక్ట్ గా సరిపో సిక్స్ బెడ్స్ పడతాయి ఒకొక్కల్ ఒక్కొక్కర అలా ఎల్ పోయినలే టూ మెంబర్స్ అలా ఎళ్ళిపోయిన సరిపో అన్ వేకెన్సీస్ ఏం లేవా జూనియర్స్ ఉన్న రూమ్ లో ఒకవేళ వేకెన్సీస్ ఉంటె మీరు మీరు వెళ్ళి అడగండి మేముంటామని
వాళ్ళని ఫస్ట్ నుంచె మాకు దూరంగా పెట్టారక్క సబ్ జూనియర్స్ ని
ర్యాగింగ్ ఏమన్నా ఉంటదా మీ దాంట్లో
అంతుండేది కాదక్క వీళ్ళు మా జూనియర్స్ వచ్చినప్పటి నుంచి ఆపేశారు అప్పుడే బాగున్నింది ఇప్పటికంటె ఇప్పుడు ఒక్కరి పేర్లు తెలివు మాకు
చిన్నగ అలవాటు అయి పోతారు లేండి ఎన్ని ఎన్ని మంత్స్ అయ్యింది వాళ్ళు వచ్చి జూనియర్స్ వచ్చి ఆ
ఆ నవంబర్ లో వొచ్చినారు హ్మ్
ఆ ఒకే మ్మ్ బాయ్ ఆ సరే అక్క